ఇస్తుంద?
ఆ వినిపిస్తుంది నీకు ఓకేనా?
ఆ వినిపిస్తుంది, ఏం జేస్ తున్నారు అవునా, బయటికీ ఎటన్నా ఎల్లారా మీర్ ఈరోజు?
లేదండి
మన్న మూవీస్ లాంటివి ఏమన్నా చూసారా మీరు? హలో
మొన్నొక మూవీ చూసానండి
మూవీస్ లాంటి ఏమన్నా చూసారా?
సానండి ఈరోజే ఒక మూవీ.
అవునా, అంటే మీకు ఇలాంటి మూవీస్ ఇష్టం? హారరా, ఫన్నీ అంటే? రొమాంటిక్ ఎట్లాంటివి బాగా నచ్చుతయి మీకు? ఆ
ఇంట్రెస్టింగ్ ఉంటే మూవి మొత్తం జూస్తా, మద్ గిదంత అంతా అంత ఇంట్రెస్ట్ రాకపోతే ఆఫ్ జెస్
అవునా! ఉమ్ అంతే మీకు, అంటే మీ హాబీస్ ఏంటి?
నార్మల్ సాంగ్స్ ఇంక మ్యూజిక్ వింటాను, నా నా
అవునా!
మీరు తిన్నారా?
మి వాయిస్ కొంచెం లోలా వినపడుతుంది కొంచెం గట్టిగా మాట్లాడారా?
తిన్నారా?
ఆ తిన్నం, తిన్నం.
మీరేమన్నా మూవీస్ చూసారా?
ఈమద్య చూసా కొన్ని
అవునా! ఏమన్న షాపింగ్ ఏటన్న వెళ్ళారా?
ఈరోజు కొన్ని ఆర్డర్లు పెట్టాను ఆన్లైన్లో.
నార్మల్ డ్రెస్ ఆ
ఆఫర్లు ఉండే నార్మల్గా షాపింగ్ యాప్ ఆన్ చేసి చూసాను, చూస్తే ఆఫర్లు ఉన్నయ్. ఆఫర్లు ఉంటే ఆర్డర్ చేసి చూసాను. చూడాలి ఇక ఎప్పుడోస్తాయి ఎట్లోస్తాయో ఇగ, కొన్ని ఆఫర్లను పెడిత్ స్తరు కానీ అవి ఆర్డర్ చేస్తే నార్మల్ క్వాలిటీ ఉంటాయి. తక్కువ పేరు చెప్తారు కాని అ క్వాలిటీ చాలా వరకు లో లో ఉంటాయి.
కాస్ట్ కొంచం లో లో ఐన పడ్తుంది.
ఫేక్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఈ మధ్య అని ఒరిజినల్ ప్రోడక్ట్స్ రావట్లేదు కదా
అవును అవును చాలా వరకు అట్లనే వస్తున్నాయి అందుకే చాలా తగ్గించదు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడం చాలా రోజులకు ఈ రోజు ఆర్డర్ పెట్టాం చూడాల ఎట్లొస్తాయో
ఫ్రూట్స్ ఏమన్నా తింటారా ఇష్టంగా
హ
ఫ్రూట్స్ తింటారా అండి
అయి అర్థం కదా మీరు అడిగింది
ఏమన్నా ఫ్రూట్స్ తింటారా అండి మీరు
మీరు ఉహు హలో ఉన్నారా బా ఓ
చెప్పండి వినిపిస్తుది
బో ఏం మాట్లాడట్లేదు ఏం వినబడట్లేదు వాయిస్ ఏమి కట్ పోతుంది నీ వాయిస్ నాకంటే స సీజనల్ గా అన్ని ఫ్రూట్స్ తింటాము మేము
ఇకా ఫేవరెట్ ఫ్రూట్ అని పర్టిక్యులర్ గా ఏం లేదా
మ్యాంగోస్ సీజన్ ఈ సీజన్ లో ఇప్పుడు మ్యాంగోస్ బాగా ఇష్టం అట్లా మ్యాంగోస్ ఇంకా పైనాపిల్ అట్లా అంటవి బాగుంటాయి అంతే అంటే సీజన్ లో ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలి కదా ఎప్పుడో ఒకసారి వస్తేవాడివి వచ్చినప్పుడు ఖచ్చితంగా తినాలిగాన మళ్ళీ దొరుకవు కదా అన్ని సీజన్ లో హలో.
మీకు ఏమైనా కుకింగ్ వచ్చా
ఆ కుకింగ్ చేస్తాం మీరు చేస్తారా
లేదండి నాకు కుకింగ్ రాదు
రధ
అంటే కొంచెం కొన్ని కొన్ని చిన్న చిన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ నార్మల్ పొటాటో కర్రీ అట్లాంటివి
మ్మ్ నేన అందరు ఆన్లైన్ లోనే ఎవరు చేసుకుంటారు
ఈ వీటి మీ కాన్న ఇప్పుడు అందరు ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతున్నారు ఇంకాలో వండుకోవడానికి చాలా లాజిక్ పెరిగిపోతుంది అందరికి చాలావరకు మళ్ళా కొద్దిసేపటికి పెద్ద వస్తుంది కొంచెం చూడండి ఒకసారి సిగ్నల్ ప్రాబ్లం ఏమై ఉందా మీది
ఆ సరే వినిపించట్లే వాయిస్
ఆ ఇప్పుడు వినబడుతుంది ఇంతకు ముందు వినపడల మరి స్లో వస్తుంది మల్ల కొదసేపటికి వస్తుంది
ఓ మ్యాక్సిమం నేను కూడా అప్పుడప్పుడు ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటా ఫుడ్
అవునా ఫుడ్ ప్రిపేర్ చేసుకోరా ఎక్కువ మీరు
అంటే నార్మల్గాన్నా అప్పుడప్పుడు లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటా ఉంటా
ఎప్పటిక ఆన్లైన్ ఫుడ్ చేస్తూ ఉంటారు ఇంట్లో అసలు ఫుడ్ చేసుకోరు అంత అన్ని హెల్దీ ఫుడ్ తింట ఉంటారు చాలా వరకు
ఆ మళ్ళా మీ ఫ్రెండ్స్ తింటారా
తింటారా
అర్ధం కాలే మై హలో
ఐటమ్స్ వింటూ ఉంటారా మీరు
బయట ఫుడ్ ఆ
స్వీట్స్
మీ వాయిస్ అర్థమైత లేదు నాకు సరిగా
స్వీట్స్ ఏమైనా తింటారా అంటున్నా
స్వీట్స్ ఆ అంటే తక్కువ స్పైసీ కొంచెం ఎక్కువ తింటాను స్వీట్స్ తక్కువ తింటే
ఇంట్లో కొంచెం చేసుకుంటారు బయటనే ప్రిఫర్ చేస్తారా స్పైసీ ఫుడ్
ఇంట్లోనే చేస్తాం బయట చాలా తక్కువ ఎప్పుడన్నా ఒకసారి మాత్రం బయట తింటాం ఇప్పుడంతా చాలా వరకు కల్తీ కల్తీ బయట కూడా అంతా బాగుండట్లేదు కదా ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే మేము బయట తీయడానికి చూస్తాం చాలా వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటా ఉంటాం
నార్మల్ గా బయటి ఫుడ్ కూడా ఇంట్లోనే ట్రై చేసుకునే పిజ్జాగానీ బర్గర్ అట్ల మీరు ఏమైనా ట్రై చేస్తరా కే ఫ్ సి కానీ
పానీపూరి ట్రై చేస్తాం రీసెంట్ల పర్లేదు బానే వచ్చింది నార్మల్గా అంటే నేను మైదా పిండితో వేయకుండా పూరీలు రెడీమేడ్ ఉంటాయి కదా రెడీ అవి తీసుకొచ్చి పొటాటోని బాయిల్ చేసి దాంతోటి పాటు బ దాని కూడా బాయిల్ చేసి స్మాష్ చేసి దానికి కొంచెం తాలింపు లాగా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మీ యొక్క అదే అది ప్రిపేర్ చేసి పప్పు ప్రిపేర్ చేసి తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం మ్మ్ బెల్లం వేసి పానీ తయారు చేస్తారు కదా అందులో కొంచెం సాల్ట్ బయట నార్మల్గా ఆ టేస్టింగ్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ వేస్తారు కదా నేను అవేం వేయలేదు నార్మల్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంంట్స్ ధనియా పొడి అవి గరం మసాలా వేసి చేసాను పర్లేదు బానే వచ్చింది టేస్ట్ బాగుంది
ఆ
పిజ్జా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ కేక్స్ ఇట్లాంటివి ట్రై చేయలేదా
ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్కసారి ట్రై చేశాను అంటే మరి అంత పర్ఫెక్ట్గా రాలేదు గాని ఓకే ఓకే వచ్చారు ఎట్లు ఉన్నాయి మరి అంత పర్ఫెక్ట్ ఎప్పుడు చేయలేదు రాలేదు బర్గర్ ఆన్ టే అది కష్టం నాకు అది నా ఆ
పిజ్జా ఏమన్నా ట్రై చేయకపోయారా
ఇకా చెయ్యాల అనుకుంటున్నాయి ఈ మధ్య నేను కూడా ఒక మా పపాప ఉరికే అడుగుతుంది ఒక్కసారి ట్రై చేద్దామ అని అనుకుంటున్నా దానికి కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంంట్స్ కావాలి కదా ఈ రోజు మధ్య బయటికి ఎక్కువ వెళ్ళలేదు సూపర్ మార్కెట్స్కి వెళ్తే మళ్ళీ ఇంగ్రెడింట్స్ తెచ్చుకొని ట్రై చేస్తా ఒకసారి ఎలావస్తుంది చూడాలి ఓవెన్ కావాలి కాబట్టి మనం ఓవెన్ యూజ చేయలే లేదు మా ఇంట్లో ఓవెన్ అయితే నార్మల్గా
మీకు నార్మల్ గా స్టవ్ పైన కూడా గానీ సాయిల్ గానీ పేడుతున్నారు కద
అదే ట్రై చేయాలి అట్లా ఒకస్తారి చూస్తున్నా ఈ మధ్య కొంచెం టైం కూడా ఉండట్లేదు టైం ఉన్నప్పుడు ట్రై చేస్తా ఒకవేళ సక్సెస్ అయితే ఓకే రెసిపీ కావాలంటే నేను మీకు షేర్ చేస్తా
అసలు మీ హాబీస్ ఎంట
మా
హబి
మాకేంట!
సరే అండి, ఉంటాన్.